హలో
హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
ఉమ్ బాగున్నామండి ఏం జేస్తున్నారు
ఏం లేదండి ఖాళీ మీరేం చేస్తున్నారు
ఏం లేదండి మా బాబుకు ఫివర్ వచ్చింది
అవునా హాస్పిటల్ తీసుకెళ్ళారా మరి
ఆ తీసుకెళ్ళామండి ఇప్పుడు ఈ సీజన్ లో వర్షాలు జలుబులు వస్తాయి గదండి ఉమ్ ఓకే హాస్పిటల్కి యెళ్ళామండి డబ్
ఇప్పుడు అన్ని వచ్చేస్తనే ఉంటయ్
ఉమ్
తెచ్చారా
ఆ తెచ్చామండి హాస్పిటల్కి వెళ్ళా తొర్రూరు ఆ అవునండి
ఈ సీజన్ బట్టి పిల్లలకి కామన్ అండి ఇప్పుడు రావడం జరాలు దగ్గు జల్బు స్టార్ట్ అయితే అట్టనే ఉంటాయి ఇంకా ఈ టూ ఈ టూ మంత్స్ ఎంత ఎంజాయ్ జేశారు
ఎటు సైడ్ అండి
ఈ టూ మంత్స్ ఎంత ఎంజాయ్ జేశారో
ఎంజాయా బానే జేస్ మండి అమ్మలు ఇంటికిళ్ళాము వంటలకి వెళ్ళారు ఒక టెన్ డేస్ అట్లా అమ్మలు ఇంటి కాడ స్పెండ్ చేసామండి బాగుందండి
ఈ టూ మంత్స్ బాగా ఎంజాయ్ చేసారు కదా ఏం జాబ్ ద జలుబు దగ్గు లేకుండా ఇక ఇప్పుడు సీజన్ స్టార్ట్ మళ్ళీ టూ మంత్స్ స్టార్టింగ్ ఇబ్బందులు హెల్త్ ప్రాబ్లమ్స్
ఉ అవునండి
బాగా సమ్మర్ లో ఎక్కడికి వెళ్ళారు
సమ్మర్ లో ఇక్కడికండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఎక్కువ శాతం నేను కరపానికి వెళ్ళానండి ఈసారి
కరూపం దగ్గర బాగా ఎంజాయ్ చేశారు కావచ్చు
అవునండి వీడియోస్ తీసుకోవడం అక్కడ పని ట్రాక్టర్ లో వెళ్ళడం ట్రాక్టర్ లో రావడం చాలా బాగుందండి
మొత్తం అప్డేట్ అయిపోయిందండి ఇప్పుడు అంత సోషల్ మీడియాలో పెట్ట డం ఇంస్టాగ్రామ్ లో చేయడం ఇంస్టాగ్రామ్ లో రీల్స్ పెట్టడం అంతా ఎక్కడ మొత్తం అందరు అదే పని అండి పని చేయడం ఏమో కాని ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వేయడం పెళ్ళి చేసినట్టుగా చేయడం అవన్నీ మంచిగా ఫుల్ ఎంజాయ్ చేశారండి ఈసారి కరూ పనికి అందరు
ఉ కరుపాని దగ్గర ఈ సారి బాగా ఎంజాయ్ చేసాం అండి
అవునండి చాలా ఎంజాయ్ చేశారు
ఇంకా ఏం చేస్తున్నారండి మీరు వంట చేశారా వర్క్ అయిపోయిందా ఈవినింగ్
అయిపోయిందండి మీరు అయిపోయిందా
మాది అయిపోయిందండి త్రీ ఓ క్లాకే చేశానండి
ఇవాళ సండే ఏం స్పెషల్ చేశారు
ఇవాళ సండే ఏం లేదండి నాకు కూడా కొంచెం ఇంట్లో హెల్త్ బాగాలేదు పొద్దున్న డాక్ట టర్లు వచ్చిల్లు సూదులేయించడం జరగడం జరిగింది
అవునా
అంత ఆగమాగం అయిందండి ఈరోజు ఏం బాలేదు లేచిన గడియా ఏం బాలేదు
అలా ఎందుకను అనుకుంటారండి వెదర్ను బట్టి అలానే అవుతుంది
అంటే మన కిడ్నీల దగ్గర కిడ్నీల దగ్గర పెయిన్ వస్తు దండి
స్టోన్స్ గిట్ల ఉన్నాయేమో అండి మరి
ఆ అదే అంటున్నాడు డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ వచ్చాడు అయితే స్కానింగ్ తీంచుకో అమ్మా తగ్గకపోతే ఇంజెక్షన్లు అయితే ఎంత ఏసిన తగ్గకపోతే స్కానింగ్ తీయించుకోవాలని చెప్పిండు
అవునండి ఈ ఆకులు ఉంటాయి కదండి అవి తినండి తింటే కొంచెం బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అదే చెప్పి మా ఇంట్లో ఉండే ఇంతకు ముందుగని తీసేసారండి
అవునా
ఆ
మొత్త కట్ట దగాా మొత్తా నవు
మా ఇంట్లో ఉండే అండి తీసేసారు ఇట్లా వెడల్పుగా ఉండేది ఆకులు ఓమా ఆకుల్లాగా మందంగా ఉండేటివి అండి
అవునా ఎప్పుడైనా మీరు ట్రై చేసారాండి
అంటే చెప్తూ ఉన్నారు కదాండి మా వదినకి వస్తే అట్లానే కొంచం ఆకులు తీసుకొచ్చు కొని పసరు తాగడం అది ఇది చేసారండి కిడ్నీలో స్టోన్స్ వస్తే
ఉహు వే పోయాయినా అండి మరి
ఆ పోయినయండి ఇప్పుడు ఆమెకు ఏం పెయిన్ ఏం లేదు
ఉహు
ఈ కళ్ళు తాగడం
ఉ
అది చేయడం చూస్తే కొంచెం ఆకులతో పా ఆకుల పసుపు సరే బాగా తాగేదండి మా వదిన పొద్దున్నే
అవునా
తాగితే కొంచెం తగ్గి కొంచెం తగ్గినట్టు అనిపించింది అన్నారండి
చేయాలండి ఏదో ఒక ఉపాయం చేయాలి
పిండి కూరను ఇగ తీసుకొచ్చి పిండి కూర అంటారు కదండి పొలాలలో దొరుతుంటాది అది తీసుకొచ్చి కూడా నూరి దాని రసం పోసు కొని తాగారండి మార్నింగ్ గ్లాస్ లో ఒక గ్లాస్ తాగేదండి ఒకరోజు తప్పిచి ఒకరోజు ఉ అట్లా కొంచెం తగ్గుతది తగ్గుతది అన్నారండి అందుకే అలా చేశారు
అవునా
ఉ
బానే ఉంటదండి అట్లా చేస్తే నాటు వైద్యాలే తాగలండి ఈ హాస్పిటల్ వేలకు వేలు ఖర్చులు పెట్టేకన్నా
ఆ అవునండి
ఇచ్చాడండి నేను టాబ్లెట్ వేసుకోలేదు
టాబ్లెట్ వేసుకోవాలి కదండి తగ్గాలంటే మరి
ఉమ్ అదే వేసుకుంటా అండి నైట్ అన్నం తినగానే వేసుకొని పడుకోవాలండి రెస్ట్ తీసుకు కో అని చెప్పిండు బాగా
అవునా అండి తీసుకోండి మరి హెల్తీ తీసుకావాల కదండి ఫస్ట్
ఉ అవునండి
అ
ఇంకా ఏం చేస్తున్నారండి మీరు ఇవాళ సండే ఏమన్న చేసుకున్నారా అండి చికెన్ గిట్లా
బెండకాయ బెండకాయ పుల్సు చేశామండి ఇయ్యాల మేము
మీ దగ్గర బాగా డిస్టబెన్స్ వినబడుతుందండి ఎవరో అబ్బాయి వాయిస్ వినబడుతుంది
ఆ బాబుకి సైకిల్ రిపేర్ చెయాలటండి అందుకే ఏడుస్తున్నాడు చెయ్య ట్లేదండి మా సారి కీ చేయడానికి తీరట్లేదండి అందుకే చేయట్లేదు
అవునా ఈరోజు సండేమన్నా లీవ్ ఉంటదా అండి మీ సార్కి
ఇవాళ కూడా డ్యూటీ చేశారండి మావొళ్ళు ఇంటి దగ్గర ఉండరండి అసలే
అవునా
అ
అట్లా వర్క్ చేసుకుంటానే కదా అండి మినిమం డబ్బులు వస్తాయి మంచిగా ఉంటది
అండి ఇంగ ఇప్పుడు పి పిల్లల స్కూల్ ఫీజు పిల్లలకి స్నాక్స్ అవి ఇవి పుల్లు రిస్క్ అవుతుందని మార్నింగే లేవడం స్నాక్స్ చేయడం ఫుడ్ చేయడం ఫుడ్ ప్రిపేర్ చేయడం
ఉమ్
ఏదనా టిఫిన్ పెట్టడం
ఉమ్
అదే అయితుందండి మార్నింగ్ టైమ్ లో నేను తీసుకురావడం తినకుండా సైకిల్ తీసి
ఉమ్ హు మా ఇంటి పక్కకుయ్యల పాటలు బాగా ఇనోస్తున్నాయండి బాగా పాడుతున్నారు ఎవరో
వాళ్ళ చిన్న బాబు వచ్చాడండి అందుకే చేస్తున్నారు వాళ్ళు అలా ఉమ్ తోచ్చాడు వాళ్ళ బాబు మార్నింగ్ మాట్లాడ అండి పోలియో డ్రాప్స్ వేస్తున్నారు అనేసి చెప్పాను పోనీ
అవునా
పోలియో డ్రాప్స్ మా పిల్లలకు ఏసుకొచ్చారండి ఇవ్వాలా
మేము కూడా మే చామండి మా చిన్న పాపకి ఫైవ్ ఇయర్స్ ఇంకా పడలేదు ఫోర్ మంత్స్
చిన్న పాపకి ఏంచేయాలండి
ఏయించామండి మేము కూడా
ఉమ్
ఉమ్ ఇంకేం చేస్తున్నారండి మీ బాబ్ ఏడుస్తున్నట్టున్నాడు మీ బాబుని ఎత్తుకోపోయారండి ఏడుస్తున్నాడు
మా సార్ కూడా వెళ్ళి మార్నింగే వేసుకొచ్చానండి ఇద్దరికి
ఆ అవునా మా సార్ కూడా వెళ్ళాడండి పొద్దున్నే
ఒకరికి రావచ్చు వేసేది మీకు
అవునండి ఒక్కరికేమి వెయ్యాలండి ఇగ నెక్స్ట్ ఇయర్ అయితే మా పాప కూడా అవసరం లేదండి
ఇవి వేయించాలండి అవి చిన్నప్పుడు వేయించితేనే
అవునండి అవున అవును ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకే నంట కదండి
ఫైవ్ ఇయర్స్ లోపే పిల్లలకే వేస్తారు అండి
ఆ నెక్స్ట్ మంత్ మా పాపకి నైన్ ఎయిట్ అండ్ ది ఇయర్స్ పోయి నైన్ ఇయర్స్ అయితయ్ పెద్ద పాప చిన్న పాపకు ఫోర్ పోయి ఫైవ్ ఇయర్స్ అయితాయి ఈ చెవులు కుట్టిద్దామని ప్లానింగ్లు ఉన్నామండి
అవునా అండి మంచిగా సెలెబ్ మంచి ఇంగ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసి చేస్తారా అండి
ఆ లేదు లేదండి మామూలుగానే చేస్తామండి అట్లా ఏం లేదు
కుట్టించండి మళ్ళీ కొంచెం పెద్దగా అయితే పెయిన్ ఎక్కువ అయితుంది చెవులకి
హల్ అవునండి అదే చెయాలి ఇగ
మందంగా అయితే పెయిన్ ఎక్కువ వస్తుందండి
మ్మ్ లేత పదమున్న కుట్టియాలనండి
అవున్లే మా బాబుకి కూడా కుట్టిచ్చామండి వాడు తీసేసుకున్నాడు
మ్మ్ హు ఇంకా ఏంటండి విశేషాలు హలో హలో వినిపిస్తుందా హలో హలో వినిపిస్తుందా అండి